హలో హలో నమస్తే సరే నమస్కార అండి
ఆ నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు
ఆ నేను కూడా బాగున్నామండి
ఓకే ఏం చేస్తున్నారండి అయిందా ఇంట్లో పని
ఆ అయిపోయిందండీ అయిపోయింది ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం మీరు కంప్లీట్ చేసారా వర్క్ మీ పని అయిపోయిందా
ఆ అయిపోయిందండి నాది కూడా వర్క్ కంప్లీట్ అండి
ఆహా ఏం చేశారు మరి వంట
వంట ఇప్పుడు ఏమ టమాటా మిల్క్ మేకర్ చేసిన
ఆహా
ఉ
అవునా తింటారా మరి పిల్లలు మిల్ మేకర్
తొనై తింటారండి
ఆహా ఇక మీకు నాన్ వెజ్ బంద్ అనుకుంటా ఇక
అవును ఇక అట్లా అని ఇక ఈ మిల్ మేకర్ చేసిన
అచా అవునా
అ
ఎలా ఉందండి మీ సైడ్ వెదర్ కొంచెం మరి చల్లగా అయిందా ఇప్పుడు
ఆ ఎండ అయితే బాగానే ఉండేయండి ఇంతవరకు
హా
ఊ వర్షం అనేది నైట్లో వస్తాంది.
ఆ
ఇంకా ఎక్కో ఉడక పోస్తంది కదా.
అవును నైట్లో వర్షం ఉంది డే మొత్తమేమో వేడి.
ఫుల్లు వేడిగుంటాంది.
అవును అదే అండి ఈడ్ అట్లా చల్లగా వేడిగా ఉంటే పాములు ఎళ్తాయి కదా
ఏం కొంచెం అడవి దగ్గర ఉన్నవా ఊర్ల వాళ్లకయితే ఇబ్బంది ఏ
ఇబ్బంది ఏ అంటలే మా అడవి లేకున్నా కానీ పల్లెటూరు వాళ్ళకైతే ప్రాబ్లం.
ప్రాబ్లం ఏ ఇక అంటే చెట్లు ఉంటయి కదా.
ఊ ఉ
చెట్లు అవి ఉంటాయి దాని వల్ల ఎఫెక్ట్ అయితరు అన్నట్టు
ఎఫెక్టు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళది కొంచెం పల్లెటూరు కాబట్టి
ఊ
అక్కడ ఇట్లా పాములు తిరిగే అవకాశాలు ఎక్కువ పాములు తేళ్లు అక్కడ బాగా ఈ సీజన్ అప్పుడయితే బాగుంటాయి ఆ సైడ్
అవునిగా
ఊ
ఎండకాలంలోనే కదండి అన్ని బయటికస్తయి
అంటే వాళ్ళకి ఎండలకు రావు ఇట్లా వర్షమొచ్చి కొంచెం ఎండ కొడితే ఆ వాటికి లోపల నీరు పోయి ఉంటది ఇట్లా బాగా వేడైతది కద బైటికెళ్తయ్ అవి అలా
మీరేం ప్రిపేర్ చేశారు మరి
ఆ నేను అది పప్పు చారు చేసానండి మా మధ్యాహ్నము.
ఊహు
దాంతో పాటు ఇప్పుడు వాళ్ళకి ఎగ్స్ బాయిల్ చేస్తాను. మళ్ళీ పాపడు ఉంటది దాంతో తినేస్తారండి ఇక వేరే కర్రీ ఏం చెయను ఇప్పుడు
ఊహు ఆమ్లేట్ ఏయరా ఇగ
అదే ఆమ్లెట్ అంటే వాళ్ళు ఎగ్స్ బాయిల్డ్ ఏ ఇష్టపడతారు ఆమ్లెట్ అంటే ఇష్టపడరు అంతా
ఓహో అట్లాని ఇక బాయిల్ ఎగ్గే ఇస్తరు అన్నట్టు
ఆ బాల్డ్ ఎగ్గే మనకు అవి అ బడియాలు ఉంటాయి కదా అ వడియాలు ఊ ఆ వడియాలు కొంచెం వేయించి ఇస్తే తింటరు దాంతో పాటుగా ఊ
పప్పు చారుతో ఉటిగనే కూడ తినచ్చు
తినొచ్చు కానీ ఇగ
ఇగ పిల్లలకు కావాలి అంతే
ఆ కావాలి కదా
ఓ
అది సమ్మర్ లో మా మమ్మీ మమ్మీ వేసిిన రయ
ఆ పంపిణలు అన్నట్టు అవును మంచిగా ఉంటాయి అవి ఆ వేసుకుంటాంమండి మేము కూడా బియ్యం నానక బియ్యం నా ఏమంటే కడిగి
ఆ
నా దాన్ని ఏమంటే గిర్నీకి ఇచ్చి
హు
బియ్యం పిండితో చేస్తారు కదా
అవును బియ్య పిండితో అంటే మాకేంటంటే మేము ము ఇట్లా రైస్ మిల్లో వడ్లు పండి ఇస్తాము మేము ఏంటిది బియ్యం పట్టడానికి రైస్ మిల్ లో అయితే రైస్ మిల్ వేస్తాం కదా అప్పుడు నూకలు వస్తాయి మాకు ఎక్కువగా కాబట్టి ఆ నూకలనే వండుతరు నువ్్వలని వండి దాని తోటి వడియాలు పెడ
ఉహు
అవి ఇంకా టేస్ట్గా ఉంటాయి ఆ అలా అవి అవి ఏంటంటే కొంచెం ఇంకా లావు లావుగా వస్తాయి కదా
ఆ
కాబట్టి అవి ఇంక బా దాంట్లో కొంచెం నువ్వులు ఓమా అవేసి మంచిగా వండి వేస్తారు మాకు పెద్దగా ఇట్లా ప్లేస్ ఉంది కాబట్టి ఇట్లా ఉల్లార పెట్టడానికి కూడా వీలుగా ఉంటాది అన్నట్టు
అవును దానికి ప్లేసే ఉండాలి ఆడడా ఆడడానికి హు ఓ సమ్మర్ సీజన్లో పిల్ల ఏంటిదండి
పచ్చళ్లు పెట్టుకున్నారా
ఆ మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి మా మమ్మీ వాళ్ళు పెడతారు నేను పెట్టను
అ
మా డాడికి ఏమో నిమ్మకాయ పచ్చడి ఇష్టం మా మమ్మీకి మామిడికాయ ఇగ రెండు కూడా చేస్తారు ఇక వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటా నేను
ఆ
హు నేనైతే ఎప్పుడు పచ్చడి చేయలేదు ఇలా చేస్తారని ఆ ఇలా చేస్తారని పద్ధతి తెలుసు
అవును అది కూడా కొంతమంది చేతితోటి ఆగుత కొంతమంది చేతితోటి ఖరాబైపోతుంది పచ్చడి హలో